చప్పండి సి
ఏం జేస్తాండ్రం
ఏం లే కుసున్న ఉర్కె కాలీగా
తిన్నారా నైట్ ఇహ
తిన్లె ఇంక తినాలి హలో
హలో
ఇదొ పదవయితాంది ఇంకా తినలేదా
మెల్లిగ తింట నేను ఇప్పుడే తినా హలో
ఆయితే లేట్ గా తినొద్దండీ తొందరగా తినాలి హలో వినబడతలేదా
వినపడుతుంది ఇప్పుడు
నైటు తొందరగా తినాలి లేట్ గా తినొద్దు
ఆహా మీరు తిన్నారా మరి
తిన్నాం సౌండ్ వస్తాంది కొంచెం సౌండ్రాని పకనకి వచ్చి మాట్లాడరా
ఇంకెయ్ కాల్ చేషింది భువనక్క నేను మాట్లాడేయి అ కాల్ హలో బావనక్కె హలో
ఆ హలో హలో చెప్పాండి ఏం చేస్తున్నారు
ఏం చేస్తన అన్నదిఇన్నాను
డైలీ పది గంటలకు తింటారా అండి మీరు
హలో
కొంచెం సౌండ్ రాకుండా మా సౌండ్ రాకుంట మాట్లాడండి వేరే సౌండ్స్ వత్తానియండి చెప్పండి ఏం కర్రీ మరి
టమాట
అవునా
మ్ మీదేంకర్రీ
మాది ఈరోజు టమాటాలే వండి ఆ తిన్నం
మీది సేమ్ పించ ఇయ్యాల
అవునండి సేమ్ పించ్
ఎందుకలా
అ ఏమో ఇక అట్లా అనుకోకుంట ఒకొ కసారి జరుగుతాయి కదా కోఇన్స్ డెంట్లు
అవునా
కో ఇన్సిడెంట్
అవునా
మ్ కొంచెం గిన్నెల సౌండ్ చేయకండి గిన్నెల సౌండ ఎక్కువ స్తాంది
మీకా
ఆ
ఏం చేస్తం మరి, ఇప్పుడే అన్నం తింటాన్న నేను.
తిన్న తర్వా కొంచెం మాట్లాడిన తర్వాత తినండి. అ
తిన్నర మీరు? ఆ
తిన్నా నే ఎన్ని సార్లు అడుగుతరు అదే ముచ్చట?
మీరు అన్న నేను మీ ఫ్యామిలీ మెంబర్స్ అని ఇప్పుటిదాకా అడిగా.
ఉమ్ మే నేను గుడ తిన్నా ఫ్యామిలీతో పాటు నేను గుడా కదా.
అదే
చెప్పండి మీరు క్రికెట్ చూసిల్లా అండి ఐ పీ ఎల్?
నేను ఐ పీ ఎల్ చూడనండి.
ఏం చూస్తారు? స్పోర్ట్స్ చూడరా మీకు ఇంట్రెస్ట్ ఉండదా?
ఐ పీ ఎల్ జూడ, క్రికెట్ జూడా ఏం చూడ నేను.
ఐ పీ ఎల్ అంటేనే క్రికెట్ అండి.
ఐ పీ ఎల్ చూడను నేను కబడ్డీ గుడ ఏం జూడ. స్పోర్ట్స్ ఏ జూడ అసల్ నేన్
ఎందుకు నచ్చవా మీ స్పోర్ట్స్ ఎక్కువ ఇష్టపడతరు కదా అబ్బాయిలు.
స్పోర్ట్స్ కాదు బిజినెస్ మన ఉండే బిసినెస్ ప్లానింగే ఉండే
ఏం బిజినెస్ అండి మీరంతగనం అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ పోతే బాగా బి బిసినెస్ చేస్
చేసినవి అయిపోయిన ఆప్లానింగ్స్ ఉంటయి మనకంతే.
ఉ హ
ఉమ్
ఇంక ఏం బిజినెస్ పెడతా అండి మరి? ఇంగ వెంట బన్ బిజినెస్సు మా సార్ జాబ్ చేస్తడు.
ఇంకేంటి మరి హ్యాపీగా ఎంజాయ్ చేయక మళ్ళ బిజినెస్ గురించి ఎందుకు ఆ తలకాయ నొప్పి?
మేట్టమనున్ని
సారు
ఏది పెడతరని అడుగుతానంతే తప్ప, నాకు తెలుసుకోని అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నీకు
నేనే చెప్పోదయి
అవునా
ఉమ్
ఎలాంటి బిస్ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ మరి మీకు?
ఎలాంటి అంటే డబ్బు బాగా వచ్చేటి ఇం ఇంపార్టెంట్ మాకు
ఎంత రావాలి ఇంక్ ఎంత రావాలి ఇన్కమ్ మీకు మరి?
మినిమం మంత్లీ వన్ లాక్ ఉండాలి.
ఆ అవునా బానే ఎక్స్పెక్ట్ చేసుకున్నారు.
సక్సెస్ కూడా చేయలే కదా అండి, ఎక్స్పెక్ట చేసినంత మాత్రం కాదు.
ఆ
ఉమ్
మరి ఇంకా అండి?
మీ వాళ్ళకి ఎంత వస్తాయండి శాలరీ
మా సార్ కి తక్కువే అండి
ఎంత ఫిఫ్టీ యా సిక్స్టీయా
అంత రావండి తక్కువే వస్తాయి
ఇంకా తక్కువేనా ఉహు మీరే చెస్
నేను ఇంటి దగ్గరే ఉంటా అండి
మీ ఇంటి దగ్గర ఉంటే శాలరీ తక్కువన వస్తాయి కదండి మీరు కూడా జాబ్ చేయ్యాలి కదా
అవును నేను కూడా కొంచెం సే వేరే దానికి నేను ప్రిపేర్ అవుతున్నా అందుకే ఏం జాబ్ చేయలేదు
ఉ దేనికి ప్రిపేర్ అయుతున్నారండీ మీరు మరి
గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న ఆన్
మీరు ఒక పని చే్యండి
ఏం చేయాలి
మీరు ఎన్నిసార్లు రాసిన గ్రూప్స్ రావండి మీరు సప్పడిగా ఒక గవర్న ప్రైవేట్ చేసేది బెటర్ అండి
అట్లా అంటే ఫస్ట్ మనం ట్రై చేయాలి కదా ట్రై చేసిన తర్వాత
నువ్వు ట్రై చేసినా వేస్ట్ అండి ట్రై చేస్తూ మీరు జాబ్ చే్యండి జాబ్ చేస్తూ ట్రై చేయండి
సరే అండి
అంటే మీక్ ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదా అండి
ఇంట్రెస్ట్ ఉన్నది ఎందుకు లేదండి
మీ మాటలలోనే అర్థమయితుందండి
సరే అండి ఉ ఇంకా మరి చెప్పండి మరి మీరు మీ స్టడీ కంప్లీట్ అయ్యిందా అండి మీరు జాబ్ చేస్తారా
జాబ్ లేదండి మాకు
ఉ
మేం జాబ్ చేయమండి మాది ఓన్లీ బిజినెస్ ప్లానింగ్
ఉ అంతేనా
ఉ బిజినెస్ లో సక్సెస్ చేయాలి జాబ్ చెయ్యం మేం
ఆ
బిఎ బిసినెస్ సక్సస్ చేస్తాండి
ఉ అ
నాకు ఆ బిజినెస్ ఈ బిజినెస్ అంటూ ఏమి ఏమిముండదండి ఎంత చీప్ బిజినెస్ అయినా చేస్తా నేను మనీ వస్తే
ఆ
అంతే అని సాఫ్ట్వేర్ లెక్క షూస్ చేసుకొని బెల్ట్ పెట్టుకొని టై పెట్టుకొని పోవాలని ఏమిండదండి నాకు తక్కువ శాలరీ వస్తే
ఆ
తక్కువ శాలరీ వచ్చిన బర్రలా కాసిన మంచిదా అండి
అంటే ఒకళ కింద పని చేసుడు ఎందుకు మనది మనది సెల్ఫ్గా
సెల్ఫ్ అండు ఏం లేదండి నువ్్వ ఒక సూట్ బూట్ వేసు కొన్ని వేలంతా మాత్రాన నాకి ఏం రావున్న నా అభిప్రాయం
అదే అంటున్నా కదా
మీకు మా అంటే ఇది ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ వస్తాయి కావచ్చా అండి
ఆ
డైరెక్టు బిజినెస్ పెడితె నాకే టూ త్రీ ల్యాక్సొస్తయిగా అండి
అదే చే ఇండిపెండెంట్గా ఉండాలి మన సెల్ఫ్గా ఒకరికిచ్చేలా జాబ్ అంటారు మీరుంత
చెప్పూ
ఉ
అ మీకూ బిజినెస్ లాంటి ఏం ప్లానింగ్స్ లెవ్వాండి
మాకు బిజినే జేసేంత ఇంట్రెస్ట్ లేదండి ఎందుకంటే మళ్ళీ లాస్ అయితే మాక్ పెట్టుకు న్న పెట్టుబడికీ ఇబ్బందైతది గద
ఊమ్ రైట్ రైటు
మన దగ్గర బడ్జెటున్నప్పుడు మనం జేష్నా ఏంగాదు బడ్జెట్ లేనప్పుడు మనకు నష్టం వొత్తది ఒకవేళ నష్టం వొత్తె మనం తట్టుకోలేం
బై మిస్టేక్ సక్సెస్ అయితే అండి మరి
సక్సెసయితే అది మంచిదే అండి అంతకన్న ఇంకేం అదృష్టం సక్ససైతే య అదే గద కావాల్సింది
మరి నెగిటివెందుకాలోస్తాళ్ళండి మీరు కష్టపడితే నెగిటివిటీ అనేదుండదండీ
అది గూడ రైటే గనీ కొంచెం మనం ఫైనాన్షియల్ కొంచం సెట్టయితే అప్పుడు బిజినెస్ గురించి ఆలో చిస్తంగని
అంటె మీరు ఫైనాన్షియల్గా సెట్టుగాలే అండి ఇప్పుడు
ఇగ లేదండి అంటే కొంచం సెక్యూర్గుండాలి గదా ఫైనాన్స్గా
ఊ
సెక్యూరనిపిచ్చినప్పుడు సరే బిజినెస్ జేష్నా ఏంగాదులే అన్నప్పుడు ఏంగాదు మళ్ళీ మనగ్గూడా ఒక ధైర్యం ఉండాలి గదా చేస్తె వస్తే వస్తది పోతే పోతదన్నట్టు చేసే అంత ఆ మొండితనం కూడుండాలి
అంటే మీరు ఫస్ట్ మరి ఏ బిజినెస్ గురించి ఆలోచిస్తాల్లండి
అ మాకు బిజినెస్ పెట్టే ఆలోచన లేదండి ఫస్టు
లేనప్పుడు ఇదంతా వేస్టండి మీరు డైరెక్టు జాబ్ చేసుకోవాలే ఏదన్న టెన్ థౌసండ్ తె మీరు సైలెంట్గా జాబ్ జేసుకోలంతే ఇగ
ఆ సరే అండి చేసుకుంటావండి
ఎందుకంటే మీరూ ధైర్యం లేనప్పుడు వేస్టిగా అది మాట్లాడి వేస్ట్ ఆ టాపికే మాట్లాడి వేస్ట్
ఆ
ధైర్యం ఉంటనే గదండి దేనికైనా
ఒక్క మా క్లోజా
ఆ
చెప్పండింఇంక తిన్నరా తిన్నారా మరిగ
ఊ తినడం ఇప్పుడే అ యిపొయిందండి
ఊ ఇంకా ఎక్కువ ఇంటికాడ ఏంజేస్తరండి
ఇంటికాన్నా
ఆ
ఇంటికాడ బిజినెస్ మ్యానింగ్ ఇప్పుడే జేస్తున్నాను
అదే ప్లానింగ్ చేస్తున్నారు ఇగ ఫ్రెండ్స్ తో తిరుక్కుంటా ఇట్లనే ఉంటారా అండి ఇగ మీరు ఉ బాగా ఓ అవునా
ఓ
అంటే ప్లాన్ చేస్తున్నార అంటే వాళ్లతో దిగుతున్నారేమోన మేము అనుకుంటున్నా
నాకు ఫ్రెండ్స్ ఉన్నారని నేను చెప్పాయన అండి
ఆ
ఫ్రెండ్స్ అనేవారు లేరు ఫస్ట్
ఆ అవునా బ పెన్స్ లేకుండా అట్ల ఎట్లు ఉంటారంండి ఈ కాలంలో చాలామంది తెలుసు
మా ఫ్రెడ్స్ నాగానే అంటే ఆల్రెడీ బిజినెస్ పెట్టిల్లు
అవునా
అ ఫ్రెస్ ఫ్రెంస్లు అంటే ఫ్రెండ్స్ అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ కాదు అండి మాది
ఉ జాన్ జిగ్రీ దోస్తానం ఉంటందా
అంటే అట్లుండదు మాది
ఎట్లుంటది
మా ఒళ్ళు ఇప్పుడు హాయ్ అంటే హాయ్ అన్నట్టు బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉంటుంది కానీ డైరెక్ట్ డీప్ ఎల్లిపోయిల్లో ఆల్రెడీ
అవునా
మొత్తం బిజినెస్ ప్లానింగ్ లో ఉన్నారు అందరూ
ఉహు సరే అండి మరి
ఉహు సరే అండి మరి ఉందున్న
మం
బాయ్ మరి